ఆల్ డేమో
బ వినబడతాందా ఏం చేస్తన్నారు
ఏం లేదు వొట్టిగానే ఉన్నా
అట్టి గున్న తిన్నార లేదా మరి
తిండ్లా ఇంకా
ఎందుకు
ఉ
ఎందుకు తిండ్లె
ఏంటి
ఎందుకు
మాది వంటకాలే.
ఇంకా వంట కాలేదా. హు హ్మ్ ఇంట్లో ఉన్నావా.
లేదే ఇప్పుడే బైటికోచ్చినా.
ఎక్కడికి.
ఉమ్ ఇక్కడ మా ఇంటి బైట.
ఇంటి బైటా.
శాప్ దగ్గర.
అవునా.
ఉమ్.
ఇంకేం మరి చేప్.
చెప్పావు నువ్వేదైన.
చూప్పాల నే.
ఉమ్.
మమ్మేం చేస్తంది.
మా మవ్వి వంట జేత్తంది.
ఏం స్పెషల్.
స్పెసలేం లేదు టమ్ టమాట.
ఆ.
టమట కర్రీ.
టమాటా కర్రీ.
ఉమ్.
అవునా.
ఉమ్.
మంచిది.
నువ్వేం జేస్తున్నావ్. నువ్వేం జేత్తున్నావ్.
నేను ఏం లేదు జస్ట్ కూర్చుంటున్నానా పని ఐపోతది.
అ తిన్లే ఇంకా.
లెద్ లేద్ తిన్లె.
ఎప్పుడు తింటావ్.
గా టైమ్ ఉంది ఎయిట్ థర్టీకల్ల.
ఆ ఇక వండ కాలే.
వంట ఐపోయింది కానీ అన్న రాలే ఇంకా.
ఉమ్ అన్న నువ్వు కలిసి తింటారా.
తింటాన్నాము.
మేమైతే ఎవరు వాళ్ళే తింటాం ఎవరి కాకలైతే ఆళ్ళు.
అవునా
మరి.
మా ఇంట్లో అందరు తింటాం టైమ్ కి.
మీది పెద్ద ఫ్యామిలీ కదా. ఉమ్ ఏమంటే ఇద్దరమే.
ఐనా కల్సి తినాలి కదా.
నాభి ఇంకా వంటలే కాలే కదా.
ఎందుగాలే.
ఉమ్ అంటే మమ్మీ చేని. పోయోచ్చింది కొంచెం లేట్ ఇంది.
మంచిదే. ఇంకా మీరేం చదువుకున్నారు.
నేనుడి ఫైవ్ స్టార్ చేసిన ఫైవ్ స్టార్ అంతే.
అవునా సెకండ్ ఇయర్
మ్మ్ కాలే
ఎందుకు
ఆ కాలేజీ లో గొడవ అయింది టీసీ ఇచ్చి పంపించాడు సార్
సార్ తోని గొడవ చేసినవా
ఆ లేదు ఒక లవ్ స్టోరీ వల్ల గొడవైంది
అయ్యోయ్యో నాకింకా చప్పొచ్చుకదా లవ్ స్టోరీ
ఏ ఉండ్ ఉండే ఒక క్యాండేట్ అది ఈ తుంపెల్లి పోరి ఉండె
అవునా
మ్మ్ హ్ ఫ్రెండ్గా ఇట్లానే ఫ్రెండ్గా మాట్లాడుతూ ఉండే దాంతో ఇప్పుడే క్లాస్ నడుస్తుండే క్లాస్ పోలే మేము అయితే అప్పుడు ఏం లేకుండే ఇట్లనే మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపాల్ చూసిండి ప్రిన్సిపాల్ చూసి ఏం చెప్తన్రు ఇక్కడ అంటే ఒట్టి గానే మాట్లాడుతున్నా మన క్లాస్ లేదా అంటే క్లాస్ ఉన్నా కాని పోలేదని చెప్తే
ఆ
మీరు ఇద్దరు ఎవరైనా ఇంటికి పోండి ఒకరు ఉండండి అన్నారు
అ
నేనేమన్నా ఎట్ల అయినా నాకు స్టడీ అంతా రాదు మాకు
ఆహ్హ్
నా వల్ల ఆమె మొత్తం లైఫ్ స్పయిల్ అయితదని ఆమెని ఉండు నేనే అక్కడ నుంచి వెల్లి వచ్చినా ఆ
ఆమె చదువుతుందా మరి ఇప్పుడు
చదువుతుందో ఏమో ఇంకా నేను కలవలే తనని హు
ఏ కాలేజ్ మీది
మాది గౌట్ కాలేజ్ గవర్నమెంట్
అయ్యో
అ
మంచిదే ఇంక మరి ప్రజెంట్ లో లేదా గర్ల్ ఫ్రెండ్
ఇంకా సెట్ అవ్వాలే మాకు
ఎందుకు సెట్ అవ్వదు
ఎట్లా ఉన్నారు అని పర్మినెంట్ అనేది లేదు టెంపరీవరీ ఉన్నారు
మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు
మాకు తల రాతలో వచ్చే అమ్మాయి ఎక్కడ పుట్టి ఉందో ఏమో ఇంకా తెల్వదు నాకు
అవును కాని
ఇప్పటికే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ ఆ చెప్పు మా ఇంట పక్కన ఒక పెళ్ళి అయింది మొన్న అయితే ఆమె వాళ్ళ ఇంటికి పోతంది ఆ
ఈ రోజు ఏం చేసినవ్ మరి
ఏం లేదు ఇంటికాన్నే ఖాళీగా ఉన్న
తిరుగుతుందె
తిరుగుతనేఉండే అంతే మీటింగ్ పోయిండు ఈయల
అదే పని మరీ
ఇప్పుడు సమ్మార్ ఏం పనులు ఉంటాయి తినాలి తిరగాలి
అరే ఎండకి తిరుగద్దు కదా మరి
తిరుగు అంటే ఏ ఊరికి పోతలే ఏ ఊర్లోనే ఫ్రెండ్స్ల తోటి
అవునా
హ్మ
ఆ తిరగాలి కానీ ఎండలద్దు టాన్ అయిపోతావు మరి
మేము అంతా బ్యూటీ కామ్ మేమ్
అంతా బ్యూటీ ఉంది కదా ఇంకేమి
ఓ బ్యూటి లేడిస్ అంతా కామ్ మేము అ లేడీస్ అంటే బ్యూటీలు బ్యూటీ పార్లరు అవి ఇవి పోయితారు
కానీ మేము పోం కదా ఇం
హ్మ ఉ నువ్ పోవుగాని వేర వాళ్ళు పోరా
వేరే వాళ్ళు పోతారు కానీ నేను పోను కదా
వాళ్ళు కూడా ఆడోళ్లే
డబ్బుల్ ఖర్చు అయితాయని అదే డబ్బుల్ ఖర్చుయితాని నేన పోను
హ్మ డబ్బులు కర్స అయితే డబ్బులు అనేది అవి ఖర్చు అయితానే ఉంటాయి ఖర్చు పెట్టాలి కదా పర్మిట్ మా దగ్గర ఉండిపోవు కదా అవి
పోవు కానీ
ఎక్కడైనా కర్సు పెట్టాలి ఎక్కడైనా ఎంజాయ్ చెయ్యాలి కదా ఇప్పుడు లేకుంటే ఎప్పుడు చెత్తారు హ్మ్
పెళ్లి అయినక్క
పెళ్లి అయినక్క ఏముంటద పెళ్లి అయినక్క లేని ప్రేమ కూడా పుడుతది మ ఆయనా మీధ కానీ ఇప్పుడు పుట్టే ప్రేమ కన్నా పవర్ ఉండది అది
ఆ ఎట్లు ఉంటది మరి
అదే ఆ ఉన్నాడు అంటే ఉన్నాడు మొగడు అందరికి ఉన్నాడు కదా మాకు కూడా ఉన్నాడు అనుకుంటుారు అంతే
అవున్
హ్మ అది అర్థం అయిన వాళ్ళకి
అర్థమైన వాళ్ళకి
అనుకుంటలా అట్లా కొందరుకి కాదు ఆ ప్రేమలో ఏముంది ఉండేవలకి ఏమో ఉండేదే కదా అని కొందరు అనుకుంటారు మయి
అవునా
ఆ
ప్రేమను నమ్మద్దు కదా
కొందరు నమ్మ తలు కొందరు నమ్మరు
అదే అదే మీలాంటి వారు నమ్ముతారు
నువ్ నమ్మతావా
నిన్నేనమ్మా
హడల్లో ఎవ్వరు నమ్మరు
ఆ నమ్మరు ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారు అబ్బాయిలని
ఆ మరి అబ్బాయిలు అబ్బాయిలు కూడా చేస్తారా మరి అట్లా
కానీ ఫస్ట్ లవ్ ఎట్ల అయిన ట్రూ కానీ కదా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉంటారు కానీ కొందరే
ఏల లవ్వు లవ్వు లవ్వు ఏదో ఏ తల రాత లో రాచు ఉంటే అదే అత్తది మేము వంద అనుకుంటాము
అదే అదే
మాకు నచ్చింది రా దు అది విధి రాత లే వచ్చింది కావాలంటే అది విధి ఉండదు కదా అట్లా దేవుడు ఏది రాస్తే అది అది నల్ల ఉండని బక్కాగా ఉండని లాగా ఉండని ఎట్లయినా ఉండని అది
అవునా
ఉమ్ మా అనకు కుంటాం కొందరు లవ్ మ్యారేజ్లు అయితాయి మాకు కూడా కాలే అంటే వాళ్ళ తలరాత వాళ్ళ తల్లరాత రాసి ఉంంది కాబట్టి అయినాయి
ఆ
మ రాతలో లేకుండే అందుకే
అదే లేకుంటే ఏం చేయాలి
హ్మ్మ్
ఎక్కడికి వచ్చినావ్ ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడనే మా వాడ లోనే బయట కూర్చొని ఉన్నాం ఇంట్లో అమ్మ ఉ అంటే అమ్మ అమ్మ డిస్టర్బైతాదనీ
మమ్మీ అంటుంది మరి ఎవ ఎవతిరా మాట్లాడుతుందని అ
మమ్మీ అన్నది ఎందుకంటే నేను వెస్టేజ్ లో జాయిన్ అయి ఉన్నా కదా
అవునా
అవి మీటింగ్ ఫోన్లు కూడా లేడీస్ నుంచి బాగా వస్తుంటాయి నాకు ఆ అది కూడా మాట్లాడతాను నేనే ఏవో బాగా మందితో మాట్లాడతా
అట్లా ఉంది మరి ఫాలోయింగ్
హుమ్ అయితే మమ్మీ అన్నది మమ్మీకి తెలుసు మమ్మీ ఏది ఉన్నా కూడా చెప్తానని తెలుసు మమ్మీ
మమ్మీకి చెప్తావా
స్తా నేను ఇబ్బ్రా లవ్ చేయన చెప్త డైరెక్ట్
ఆహా డైరెక్ట్ పెళ్ళే చేసుకుంటే
చేసుకుంటే చెప్త నేను లవ్ చేసాం కూడా చెప్తాను నేను
అవునా
ఆ ఏదో రాని గోలా ఇంతమంది చెత్తారా అంటది మమ్మి నిజమంటే నేను చెప్తా మమ్మీకి ఇవి ప్రజా ప్రజన్ మా ఊరు
సంధ్య చట్నీ కిటనీ కణతే కా హ హలో
ప్రజంట్ మా ఊర్లో మాకు ఒక ఎక్స్ ఉన్నాయి ఆ దాని గురించి కూడా మేము ఫస్ట్ టై మమ్మీకి చెప్పిన మమ్మీ కూడా ఓకే అన్నారు వాళ్ళు కూడా వాళ్ళ కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా
అమ్మాయి వాళ్ళింట్లా
ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు మా ఇంట్లో వా కూడా తెలుసు చిన్న ఇసులు వల్ల దానికి నా పడలే బ్రేక్ప్ అయిడి
ఆ
ఆ దాన్ని కూడా గురించి కూడా చెప్పిన మమ్మీకి నేను ఇంకా
కొతేస మీ కొంత కూడా జే కడవా
మత్తం అస్ర చేైసు మాంబకి
అ రి
ఇంట్లో బాగానే మాటలు వినబడుతున్నాయి
మా డాడీ బై అవున అవును అదయితే డైలీ ఉంటది
డుతున్నా
ఏం లేదు లేదు ఇయిర్ ఫోన్ పెట్టుకుని ఉన్నా ఎట్లా కాాల అంతా మా తెలుగు రాదు మ అడికి